నేను లేబుల్ వాయిస్ హలో ఆ ఒకటుంది
ఆహా
ఛాం జేస్తావా
ఇది అయిపోనాక జేస్తా తీ
ఉమ్
ఈ రిపోర్ట్ గూడ ఈరోజు ఐపోగొట్టాలే నిన్నను నిన్న ఊసున్నా చేద్దామని కూర్చోంగానే జూనియర్స్ చుండి ఆ అక్క క్రికెట్ అచ్చి క్యారం ఆడదాం చాలా రోజులైతుంది అన్నరు
ఈ అట్లనే గూసున్నాం అటు ఆ
క్యారమ్స్ ఎవరు తెచ్చిర్రు
ఏ మా ముందు రూం లో ఒకాముంటది స్పోర్ట్స్ లో గెల్చిన్ గెలిస్తే వచ్చిందన్ టామెకి క్యారం గిఫ్ట్ గా
అచ్చా
ఏ న్నో ఉన్ ది వాళ్ళు ఆడరు ఏం మా రూమ్ లో పెట్టుకున్నాం
అ నువ్ గూడ షెటిల్స్ పెట్ షెటిల్స్ తెచ్చుకొని ఆడుకో కోసేపు
ఏమో కిందున్నాయంట మరి ఉన్నాయో లేవో తెల్వవు
ఊ
నేను ఒక్కదాని ఆడుకోవడానికి రాదు కదా నే ఎవరైనొస్తే ఆడుకుంటా
ఆ
చూద్దాం
ఆ ఇంకా చప్పు
ఇంకా చప్పాల్ నువ్వే
ఏం లే అంటే వాళ్ళ జెట్లే బావున్నాయ్ మనకన్నా క పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు ఇప్పు కాపింది
ఓ
ఊ వల్ నిన్న మా అక్క ఏమేం బెట్టింద్ తెల్సా జుట్టుకి
ఏం బెట్టింది నీకా
కాదు అమెకి అమ్మో నాకు వద్దని చెప్పిన ముందే
పెట్టుకోపోయినావు అట్లం
ఒద్దే మెంతులు అలోవేరా ఆ ముత్తం ఆ ఇంకా అది కర్వేపాకు గ్రైండ్ జేషి మొత్ పేస్ట్ చేషి నేను పెట్టినా రౌండ్ గిట్లా బన్ బండి సిట్టిన మొత్తం ఫస్ట్ ఇట్లా పెట్టుకుటా పెట్టుకుటా
ఊ
ఇంకా అది దీస్తున్నప్పుడు జూడాలి
టింగ్ ఫో ఫుల్ పెయిన్ ఒస్తే హెడ్డేక్ వస్తాది దెల్సా ఎండిన తర్వాత
ఆ ఇంగా గది తీ చిన్న వాటర్ పోసుకుంటా తీషి కడిగినం అంతా తలషానం జేషి
ఊ
ఉ ఉ నాకొద్దిగ
అప్పుడు సీనియర్స్ ఉన్నప్పుడు సండేస్. సండే పెట్టుకునేటోల్లమే మేము.
ఏంటిది
అదే మందారకు, మెంతులు. ఆ ఇంకా అల్ అలోవేరా.
మెంతులు ఎట్లా గ్రైండ్ చేసేదా ఏమన్నా?
ఆ గ్రైండ్ చేసేది కింద అప్. ప్పుడు కొంచెం కుక్ వాళ్ళు మాకు క్లోజ్ ఉండే.
ఆహా
ఏ వాళ్ళే ఏసిచ్చేటోళ్లు.
ఆహా
ఇప్పుడిగా ఏం చేస్తలే మనుకో. అందుకని ఇట్లా తయారైంది. అప్పుడు జర చూడడానికన్నా మంచిగా ఉండే.
ఆ
ఉ
ఏ అది ఏమంటారే అది చియ సీడ్స్ అ ఆ అమ్మాకు ఫోన్ చెయ్యాల. చేస్ చేస్తఆగు అదేమంటారు ఫ్లాక్ సీడ్స్.
తింటున్నావా, ఫ్లక్సీట్స్ అంటే అవ్వేనే.
జారుతాయి
ఆ గవ్వే, గవ్వి ఆ వాటిని అవ్ వాటిని ఏమంటారు ఆవు చెప్తా.
ఆ ఫ్లాక్షిట్సే.
ఆ అదే తెలుగులే ఏమంటారో చెప్తా, ఆగు అంటున్న. నే మొత్తం షాంపూలేక్క ఆవ్ అయితదది.
ఆ
ఆ దాని పేరు గుర్తుకొస్తాలే సరే తీ చెప్పు.
జల్లి, జల్లి ఆయితంది నెత్తికే పెట్టుకుంటారు. ఆ
పేరు గుర్తుకొసలే గాని బాగుంటది. ఉ
ఆ
పేరిగిందా
ఏం పెరగదు అది జస్ట్ సాఫ్ట్ అయితే అంతే.
లే
ఇయ పెరగాలంటే అది అనుకోవాలి, పెరగాలి అన్నప్పుడు పెరుగుతాయి ఇగ.
అంతేఇగా
ఉ
ఆ
ఇంకా
ఇంకా చెప్పాలి నువ్వే
నిన్న దే
ఇప్పుడు రిజల్ట్ పే చేసింది కదా మీ రిపోర్ట్లా.
ఆ చేసినాం
ఆ
మీరు యాప్ ప్రాజెక్ట్ చేసినారా?
ఆ చేసినం
మరి అది యండి.
అదే చూస్తున్నా వీళ్ళు పేసేసి ఉంటారు ఎన్నో అడా.
ఉహు ఇడొ ఒక మల్లె చెట్టు మొత్తం ఎండిపోయింది నిన్నమన్నా వానలకి వానం పడ్నాక చిన్న చిన్నగా ఎదురుొస్తుంది
అ
ఆ అబ్బా రేపు రావాలి రజల్ట్ ఫొటోస్ మరి అన్న అనా మేం బట్టాక
వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్
అన్ని అలా మనే
ఏమో ఇలా ఆల్రెడీ పెట్టున్నాయి అదే కాపీ చేస్తున్నా
అయితే ఒ పేజీ లో ఫోర్ ఫోర్ పెట్యతే
అది టాస్కే అంటే చెప్తావు ఎట్లా అంటే
ఆ
ఇప్పుడు మనకి మా ప్రాజెక్ట్ మొత్తం ఒక వెబ్సైట్ అది కాదు
ఆ
వాళ్ళు ఒక డాటా సెట్ ఇచ్చ్ర ఆ డేటా సెట్ ని మనం జస్ట్
ఆ
ఎ ఏమంటారు టాస్క్ పర్ఫార్మ్ చేయడి అంటే దాని పైన ఒక పరిగ్రాఫ్ ఒక చ అట్లా
ఆహా అ
సర్లే చేద్దాం నిమ్మళంగా
ఎకు ఈ పూల శశివుడికి వెడుతారు వైలేట్ కలర్ ఉంటే ఎట్లు శంఖం పువ్వు లాగా
ఆ తెలుసు తెలుసు
మా ఇంటికాడ పెట్టిన మా చెట్టు ఒక పువ వచ్చింది
ఆ ఇో ఇ్యో
ఊ ఈ రోజు మా అక్క మా అమ్మ నాన్ వెజ్ తినరు మమ అందరం మిగత వాళ్ళు మండే అని
ఆ
ఇంకా మేమందరం సాటర్డే తినం అంతే
నేను ప్రతిరోజ్ తింట
మా అక్క సాటర్డే తింటది మళ్ళా
అషమందిదనే
ఊ
మా మమ్మీ వాళ్ళు మండే తినారు
ఊ
వెనస్డే తినారు
ఉ
సాటర్డే తింటాం మాకు సాటర్డే ఏం లేదు
సక్స్టీ ఎప్పుడుదినాద సల్
అది వెనస్డే తాస్డే
తింటదా
ఆ
అంతేనా
ఆ
త్రీ డేస్ తింటా త్రీ డేస్ తినార
ఆ
ఆహా ఇంచ ట్వంటీ వన్ వాళ్ళే మంచిగా ఎంజాయ్ చేసినట్ రు పే పే
కేదలు అలావన్న ముచ్చటలు
నాకు ఎంద తెల్వ అదే స్టోరీ తప్పి నేను ఏం చూడలేదు ఇది మొన్న మీషోది గురించి చెప్పిర్ చూడు
ఏం చెప్పిర్
అదే టెలిగ్రామ్ లో పెట్టి ఓన్లీ ఉమెన్స్ అని
ఆ ఆ
నేను పోటీని అది చేసినాము అదే రిజిస్టర్ అదే రిజిస్టర్ చేసింది చేద్దాం పట్టేనా మా ముగ్గురికి చేసింది నిన్న ఎగ్జామ్ ఉంటే రాష్నా
ఆ
హమ్
అంతేనా
మీరు మీరు చేయలే
అసలు అది వచ్చింది కూడా తెలవదు
వాళ్ళు చూస్తారు కాబేసి ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ వాళ్ళు
ఏ మనే ఆలుడప్పలే ఆఓ
అ ఇంకా చెప్పు
ఇంకేంలే స్నానం చేసిొచ్చి తినాలి
మధ్యాహ్నంందా
ఏంటిది
తినేది
ఆ మరి మధ్యాహ్నంంది
ఆహా
ఏదో ఫ్రై ఏదో కూర ఏషి బాచల కూరనుో ఏదో ఆకూర
ఊ తను మంచించిియా గట్టిగాదిమ ఎక్సర్సైజ వష్
చేసిన అది ఒక్కటే వస్తున్న రోజు
ఊ
ఇలు అందరు చేస్తారు పొద్దున్న లేచి
ఏడా నువ్ బయట చూపించినవని చూడ
ఆ ఆడా ఆడా
ఇంకా పైన్కి ఎక్కుతారా
అప్పుడప్పుడ ఎక్కుతాం
అంటే అలో చేయారు కదా అవిట్లా పైకి
ఒకప్పుడు వాళ్ళ పైైన నుంచి పైన సీసీ కెమెరా పట్టించుకునే ఇప్పుడు ఏం పట్టించుకుంటలేరు
ఊ హు
అ చరేనే మరి
అ సరే